హలో ఏం చేస్తున్నావ్ కలిగానే ఉన్నావ
ఆ కలినే రా చెప్పు
ఆ పొద్దున్నే లేచి ఎడ్ల బండి పట్టుకొని పొలం వైపు బయలుదేరావ
అవును మిత్రమా ఇక వరి కోతలు దగ్గర వచ్చాయి కదా ఇక పనులన్ని చూసుకోవలి కదా అని పొద్దు పొద్దున్నే వెళ్తున్న
అవునా నిజమే ఈ చలి కాలపూ పొగ మంచుల్లో పొలం గట్ల మీద నడుస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా!
అవునవును మన పల్లెటూరి వాతావరణమే వేరు కదా కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి మన ఆరోగ్యానికి కాపాడుతుంది
మరో రెండు రోజుల్లో సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది ఊర్లో ఏర్పాట్లు ఎలా ఉన్నయి?
ఆ ఊరంతా ముగ్గులతో కొత్త బట్టల సందడితో కలకలాడుతుంది పండుగ అంటే ఆ మాత్రం హడాబడి ఉండాలి కదా!
బోగి మంటల కోసం పిడకలు చెక్కలు అన్ని తెచ్ సిద్ధం చేశారా?
చేశాం మిత్రమా తెల్లవారు జామునే ఊరంతో ఒక చోట జేరి, భోగి మంటలు వెయడం అనవాయితగా వస్తుంది కదా
అవును మన ఇంటి ముందు వేసే ఆ గొబ్బెమ్మలు రంగురంగుల ముగ్గులు చూడటనికి రెండు కళ్ళు సరిపోవు
అవును నిజమే ఆ ముగ్గులో పోటీలో అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు కదా
ఇంకా పండగ పిండి వంటల గురించి చెప్ చెప్పాల్సిన పనే లేదు ఘుమఘుమలు ఊరంతా వ్యాపిస్తాయి
అవును అరిసెలు సకిలాలు లేకుండా పండగ సంబరం పరిపూర్ణమే కాదు.
సాయంత్రం వేళలో హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల ఆటలు మన సంస్కృతిని ఎంత బాగా గుర్తిస్తాయో
ఆ అవునవును ఆ పాటలు వింటుంటేనే మనసు మొ త్తం భక్తి భావంతో నిండిపోతుంది.
మరుసటి రోజు కనుమ పండుగకు పశువులను ఎంత బాగ అలంకరిస్తారో కదా!
రైతనలకు అండగా ఉండే ఎడ్లను ఆవులను పూజించడం మన సంప్రదాయం కదా!
మ్మ్ అవును రాత్రి వేళల్లో యువకులు అంతా కలిసి భజనలు కోలా టాలు ఆడటం చాలా ఆనందంగా ఉంటుంది.
అవును ఈ పండుగలందరినీ ఏకం చేస్తాయి బంధువులంతా వచ్చి సందడిగా ఉంటుంది ఇల్లు.
సరే రంజాన్ పండుగ కూడ దగ్గరికి వస్తుంది కదా, ఊర్లో అందరూ కలిసి ఎలా జర్ పుకుంటున్నారు
ఎంతో అన్యూనంగా జరుపుకుంటాం మిత్రమా! ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు జెప్పుకొని, సేమియా పంచుకుంటారు
మన పల్లెల్లో హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అన్ని పండుగలు కలిసి చేసుకోవడం చాలా గొప్ప విషయం అసలు
అదే మన పల్లెటూరు ప్రత్యేకత కదా మతాలు వేరైనా మనసులన్నీ ఒకటే లాగా ఉంటాయి.
అవును అదే మన సాయంత్రం వేళ ఆ మూస్ మూసీలా మసిబ్ద్ లా గడ్ రేపు జరిగే ప్రార్ధన తర్వాత వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుందో కదా
ఉపవాస దీక్షలు ముగిశాక అందరు కలిసి ఆనందంగా వింత భోజనాలు చేస్తారు కదా
ప్రతి పండుగ ఏదో ఒక మంచి సందేశాన్ని ఐక్యతను నేర్పిస్తుంది
అందుకే మన గ్రామాల్లో పండుగలు ఎప్పుడూ ఒక పండుగ వాతావరణాన్ని తెచ్చి పెడతాయి కదా
అవును మన ఊరి చెరువు నిండితే చాలు ఊరంతా సన్ ఎంత సంతోషంగా ఉన్ తుందో కదా
అవున్రా చేయడం అండి అలుగు బారుతుంటే చూడడానికి రెండు కాళ్లు సరిపోవు ఆ ఆనందమే వేరు అసలు
ప్రకృతి ఒడులో ఇలా అందం అందరం కలిసి మెలిసి జీవించడం నిజంగా అదృష్టమే
అవును పల్లె జెరువు జీవితం ఇచ్చే ప్రశాంతత ఆనందం నగరంలో ఎక్కడ దొరుకుతాయి చెప్పు
అవును ఎండాకాలం వచ్చిందంటే చాలు మామిడి తోటల్లో కోతలకు ఊరంతా బిజీ అయిపోతుంది
అవునవును తోటోల్లో చెట్ల నీడన కూర్చొని చల్లటి మాజీగా తాగుతుంటే వచ్చి ఆనందమే వేరు కదా
ఇంకా ఉగాది పండుగ రోజున కొత్త పన్ పంచాంగ సవరణం లీవ్ వినడానికి ఊరు రచ్చబండ దగ్గర అందరూ గుమిగూడతారు కదా
అవునవును ఆ రోజు చేసుకునే ఉగాది పచ్చడి జీవితంలో కష్టసుఖాలు కలనీకును గుర్తు చేస్తుంది
మన పల్లెల్లో వర్షాకాలం వస్తే చాలు మట్టి వాసనతో భూదేవి పులకను పోతుంది
రైతులంతా నాగాలు బట్టి పొలల్లోకి తీయడం చూస్తే మనసు కూడా ఉప్పొంగిపోతుంది
అవును తొలి ఏకాదశికి పండుగల పండుగకు పేలాల పిండి సద్దలు చేయడం గుర్తుంది కదా
అవునవును ఆ పండుగతోనే కదా మన వ్యవసాయ పనులు హడావిడి మరింత వేగం వుపు అందుకుంటుంది
శ్రావణ మాసం వేస్తే చాలు ఇవి అన్నీ ఇల్లన్నీ పసుపు కుంకుమలతో తోరణాలతో కలకళలాడిపోతుంది
ప్రతి ఇంట్లోనూ మంగళహారతులు నోముల పాటలు వినబడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది
వినాయక చవితి ఈ వినాయక చవితికి అయితే మట్టి గణపతిని ఊరి నడి బొట్టు నా ప్రతిష్ఠించి తొమ్మిది రోజులు ఎంత బాగా చేస్తారు
నిమజ్జనం రోజున ఊరంతా ట్రాక్టర్లు వెనుక డప్పు చబ్ప్పులతో ఊరేగింపు చేయడం పెద్ద హంగామా కదా
ఇక దసరా పండుగ వస్తే చాలు జమ్మి చెట్టు పూర్తి పూజ కోసం ఊరి పెద్దలంతా ఒక చోటు చేరుతారు
ఒకరికొకరు జమి ఆకులిచ్చుకుంటూ బంధుత్వాలను మరింత బలపరుచుకుంటారు
బతుకమ్మ పండుగ అప్పుడు పల్లెల్లో రంగురంగుల పూ పూల గుట్టలు చూడ ముచ్చటగా ఉంటాయి
అవును ఆడపడుచుల అంతా చెరువు దగ్గట్టు దగ్గర చేరి బతుకమ్మ పాటలు వాడుతుంటే ఆ ప్రాంతంమంత తా పులకంచిపోతుంది
దీపావళికి ప్రమిదలు దీపాలు కాకరవత్తుల ఆ వెలుగులు పల్లె అందాలను మరింత పెంచుతాయి
అవును నారాల్లగా పెద్ద శబ్దాలు లేకుండా ప్రశాంతంగా దీపాలు పెట్టుకోవడం మన ఊరి పద్ద అది కదా
ఆ మన ఊరి జాతరలు తిరుణాళ్ళు తిరణాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే ఇంగా
రంగుల రత్నాలు బొమ్మల దుకాణాలు పీపీల శబ్దాలు పిల్లలకు ఎంతో సరద అసలు
శీతాకాలంలో తెల్లవారుజామున వచ్చే చలిని తట్టుకోవడానికి రచ్చబండ దగ్గర వంట మంటలు వేసుకొని ముచ్చట్లు పెట్టుకుంటారు
పెద్దవాళ్ళు చెప్పి ఆ పాతక ముచట్లు అనుభవాలు వింటుంటే ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది
మన ఊరి గుడిలో ప్రతి శనివారం చేసే భజనలు మనసుకు ఎంతో హర హంతన ఇస్తాయి
ఆ తాళాలు హార్మోనియం శబ్దం వింటుంటే నిద్రపోవడం చిన్నప్పటి నుంచి అలవాటే కదా
పల్లెటూరులో పొగురింటి వాళ్ళు కూడా సొంత కుటుంబం సభ్యులాగే కనిపిస్తారు
అవును సొంత సభ్యులాగే కలిసిపోతారు ఎవరి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఊరంతా వచ్చి సాయం నిలబడుతుంది
అందుకే మన పల్లెటూరి సంస్కృతి సంప్రదాయాలు ఎప్పటికీ మరవలేనివి
అవును మిత్రమా ఈ మట్టితో ఉన్న సంబంధం ఎప్పటికి తెగిపోనిది
ఆవును రాత్రి కురిసిన ముసలివానకి వాగులు వంకలు ఎలా ప్రవహిస్తున్నాయో చూసావా
అవున్రా ఆ నీటి గలగల శబ్దం వింటుంటే మనస్సు మయిమర్చిపోతుంది పొలాలకు గు కూడా మంచి నీరు అందుతుంది కదా
మన ఊరి పెద్ద చు చెట్టు నీడను మధ్యాహ్నం వేళ కాసేపు సీద తీరడం ఎంత సుఖంగా ఉంటుందో
ఆ చల్లటి గాలికి వచ్చే నిద్ర నగరలోని ఏసి గదిలోను దొరకదు మిత్రమా
కార్తీక మాసం వస్తే చాలు ఊరి చివర ఉన్న తోటల్లో వనభోజనాల హడావిడి మొదలైతుంది
అవును ఊరంతా కలిసి ఉసురు చెట్టు కింద పూజ చేసి అందరు కలిసి వండుకొని తినడం చాలా బావుంటుంది కదా
అవును నాగుల చవితి రోజున పుట్టలో పాళ్లు పోయడానికి ఇళ్లల్లో ఆడవాళ్ళంతా ఎంత భక్తితో వెళ్తారో కదా
అవున్ర ప్రకృతిని జీవజాలాలను పూజించడం మన పల్లెటూరి సాంప్రదాయంలో ఒక భాగంగా కదా
కాశంలో పక్షుల్లా గుంపులో గూడికి తిరిగి వెళ్తుంటే ఆదృష్టం అద్భుతంగా ఉంటుంది.
అదృశ్యాన్ని చూస్తూ బావుగ బావి, గట్ట మీద కూర్చోవడం నాకెంతో ఇష్టమైన వ్యాపకం.
మన పల్లెటూరి సంత గురించి చెప్పడం మంచం, వారానికి ఒకసారి జరిగే ఆ సంత ఎంత సందడిగా ఉంటుందో.
అవును తాజా కూరగాయలు ఇంటి కావాల్సిన వస్తువులన్నీ ఒకే చోట దొరుకుతాయి. చుట్టుపక్కల ఊరి వాళ్ళు కూడా వస్తారు.
కృష్ణాష్టమి పండుగకు ఊరినడుగునొత్తున ఉట్టి కొట్టే పా పోటీలు ఎంత ఉత్సాహాన్ని ఇస్తాయో కదా.
అవునవును యువకులంతా ఒకరిపై ఒకరు ఎక్కి, ఆ ఉట్టటిని అందుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా సర దాగా ఉంటాయి.
మన ఊరి పొలాల్లో పండే సజ్జలు జొన్నలతో చేసే రొట్టెలు, తింటే వచ్చే బలమే వేరు.
నిజమే ఎటువంటి రసాయనాలు లేని స్వచ్ఛమైన ఆహారం మన పల్లెలోనే లభిస్తుంది కదా.
అవును హనుమాన్ జయంతి రోజున ఊరి గుడిలో చేసే అన్నదానానికి జనాలు ఎంతగా వస్తారో చూసావా?
అవునవును ఊరి వాళ్ళంతా కలిసి స్వచ్ఛందంగా వంటలు చేయడం, వడ్డించడం మన ఐక్యతను చాటుతుంది.
ఎండాకాలంలో చెరువులో దిగి ఈత కొట్టడం, నీళ్లు చల్లుకోవడం చిన్ చిన్నప్ప టి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది.
అవున రాం ఆ రోజులో స్నేహితులందరం కలిసి రోజంతా నీళ్లలోనే గడిపేవాళ్ళం.
మన పల్లెల్లో కోడికూతతో రోజు ఉదయాన్నే నిద్రలేవడం ఒక మంచి అలవాటు కదా.
అవును ఆ కూత వినపడగానే ఊరంతా చకచకా పనుల్లో పడిపోతుంది, బద్దకానికి అసలు చోటే ఉం ఉండేదే ఉండేది కాదు.
పంటలు చేతికొచ్చినప్పుడు రైతుల ముఖాల్లో కనిపించే ఆనందం. కోటి రూపాయల కన్నా ఎక్కువే.
అవును ఆ ధాన్యం భాస్తలు ఇంటికి చేరుతుంటే, ఇల్లంతా లక్ష్మీదేవి వచ్చినట్లు కలకల్లాడుతుంది.
చుట్టుపక్కల కొండలు, పచ్చని ప్రకృతి మధ్య, మన ఊరు ఒక అందమైన పెయింటింగ్ లా ఉంటుంది.
అందుకే ఎంత దూరం వెళ్ళిన మన ఊరిపై ఉన్న మమకారం అస్సలు తగ్గదు కదా.
పల్లటూరి జీవితం మన కి ఓర్పును ప్రకృతిని పీపి ప్రేమి చడాన్ని నేర్పిస్తుంది.
నిజం చెప్పావు మిత్రమా, ఈ మట్టిలోనే ఏదో తెలియని ప్రశాంతత దాగి ఉంది.
సరే పశువుల మేత కూడా మొదలయింది, అయిపోయింది, రేపు ఉదయాన్నే మళ్ళీ పొలం పనులు ఆ పనులకు వెళ్ళాలే సరే మరి.
ఉమ్ సరేర మరి ఉంటాం మరి.
ఉహు సరే